హలో అదీపి నీ వంద రూపాయలు పడుతుద ఇయ్యి
వంద నీకే కదా వంద వడేది ఫస్ట్ నీకు వంద పడుతది నాక్ ఎనబై
సెకండ్ ది అయిపోయింది
అంటే మొత్తం ట్వంటీ అయి కే పడతాయా
అది నాకు క్లియర్ గ తెలీదు అన్నీ అయిపోతే పడుతదా లేకుంటే లేదా అని అంటే టాస్క్ అంటే ఖచ్చితంగా టాస్క్ కంప్లీట్
అయితే ట్వంటీ కూడా కంప్లీట్ చేయాలి ట్వంటీ కంప్లీట్ చే
హమ్ చూద్దాం ఈరోజు మన ఇద్దరం ట్రై చేద్దాం ఎన్ని కాల్స్ వరకు పోతయి ఒక పర్సన్ కి అనేది
హమ్
అట్లీస్ట్ ఒక సెవెన్ ఎయిట్ వెళ్ళినా అయినా సరే ప్రాబ్లం లేదు
హమ్ నువ ఒకటె కాబట్టి కుదిరితే ఎవరితో ఆన్నా చేసే సరి పత
ఆ
అ
ఇంకే ఇంట్లో నార్మల్ గానే మాట్లాడచ్ చ్చు నువ్ మ ఈ పెహిహీ అని ఏం లేదు
నేనేం అంలేదమ్మ నే నేను నార్మల్ గానే వాడుతున్నాను ఓవర్ యాక్షన్ చెత్తనావ్
నేనేం చేసినా సరే నేను ఓవర్ యాక్షన్ చేసినా అనుకో నేను ఏమి ఓవర్యాక్షన్ చేసినానో చెప్పు
నువ్వేం ఓవర్ యాక్షన్ చేయలేదులే ఓవర్ యాక్షన్ స్పెల్లింగ్ తెలుసా నీకు
ఆహా తెలీదు మేము చదువుకోలే మేము అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ మాకేం రాద్ ఆ రోజు అన్నావ్ కదా నాకు ఏం రాదు ఏం తెలీదు నాకు మార్క్ ఎట్ల వచ్చినాయ్ గుడా
ఇప్పుడు అయిపోయినది కూడ తీసి గెలకడం అవసరమానే
నువ్ అన్నావు కదా అందుకే చెప్తున్నా మాకు చదువు రాదు ఏం రాదు. వని
ఓవర్ యాక్షన్ చెయ్యదు
హుమ్ అవును నిజమే గదా ఆ అందుకే కదా ఆ రోజు అన్ని మాటలు అన్నావు చెప్పు మరి
నా చెప్పులు భలే ఉన్నాయ్ తెలుసా మెత్తగా ఉన్నాయి హైట్ ఉన్నా హైట్ కనిపిస్త
హుమ్ ఉంటే ఏం చేద్దాం
ఏం లేదు ప్చ్
అవి మంచిగా ఉన్నాయ్ చెప్పులు వాష్రూమ్ కి ఎసుక పోయి గబ్బులేపుకొవద్దు ఎందుకంటే అవి డబల్ ఉన్నాయి గదా వాటర్ పడితే త్వరగా ఆరిపోవు నీకు ఇరిటేషన్ వస్తాయ్ కాళ్ళు చెప్తున్నా
ఏసుకునేది నేను ఎప్పుడు కాదు ట్రైన్ లో మెస్ మెట్రోలో ఉన్నాం గానే కార్ మెట్రోలో ఉన్నాం మెట్రోలో ఉన్నాం గానే ఆర్డర్ చేసిన కాకపోతే వచ్చేతల్కి ఇంక వారం రోజులు ప వారం రోజులు ఉండవ్ వాడుకోవాలా
మళ్ళీ నా చొప్పులు ఇస్తున వారం రోజులకి
ఎందుకు ఏళ్ళకు ఏసుకోవడానికా నేను కాళ్లకు ఏసుకోవడానికి కావాల్సింది ఏల్ గది ఎస్కోని
అంటే నేను ఏమన్నా చేతులకి వేసుకుంటాన నా చెప్పులు కాలికె కదా వేసుకుంటున్నా
నేను అసలు కాదు నేను బాత్రూమ్ చెప్పులు తెచ్చుకోడాని కోసం నీ పేరు ఏందీ షాప్కి వెళ్తే ఫస్ట్ ఒకక్క చెప్పులకే అందం నేను వినడానికి రాదు ఓవర్ ఆక్షన్ ఫస్టు టైమ్ ఒక చిన్నికి కొత్త చొప్పులు కావాలంటే అత్తను అమ్మ అగో చిన్ని వెళ్తున్నారు. ఎందుకంటే మా మమ్మీ వచ్చి మమ్మీకి చెప్పిన ఏమో తెలిదు ఎట్ల వచ్చినారు అని తీసుకోడానికి వచ్చినట్టు ఉన్నారు. తెలిసిన వాళ్లు ఉంటారు కదా తగ్గిస్తారని ఇంకా అమ్మతో చెప్పినామ నూరు రూపాయలు చెప్పులు ఎక్కువ రూపాయ కూడా పెట్టకు ఒక రూపాయయినా సరే ఎనక్కొచ్చెయ్. నూరు రూపాయల చెప్పులయితే తీసుకొని రా బాత్రూమ్ చెప్పులు అని చెప్పిన ఏమో నాకు తెలీదు నువ్వే వచ్చి తీసుకొని రా అనా
ఆ
సరే నేను సర్లే నేనే వత్తానని చెప్పి వస్తి కొని అంత షాప్ అంతా గెలికేత్తానని మన అమ్మ ఆయన తెలిసినాయనే అనమాట చంద్రమౌలి అన్న పోత వీరయ్ షర్ట్ సినుగుతానే
ఆ
ఆ షాప్ అంటారు
ఆ
లోపలికి ఎళ్దాం ఇగ మరి చెప్పులన్నీ ఇవండీ మా కనిపిచ్చినాయి అవి కనిపిస్తున్నా ఈగో ఇవి బాగా నచ్చినాయన్న నా సైజ్ టెన్ తీయన్నా అంటే టెన్ అని జెప్ లోపులి నుంచి అవి వెతుకొమ్మరీ ఇచ్చా ఎంత అన్నా ఇవంటే నాలుగు వందలు అనే. నాలుగు వందలా నూరు రపాలు చెప్పులు తీసుకునిపోయి నాలుగు వందలు చెప్పుల సైజీ నాలుగు వందలు చెప్పులు తీసుకొని వేసిన అన్ అన్గొండి ఏమో నాకెవద్ మా అమ్మా చెప్ తీసుకుంటాం తీసుకురాలే
హ్మ్
హ్మ్ బానే ఉన్నాయి నువ్వు తీసుకోమంటే తీసుకుంటా నువ్వు తీసిస్తాంటే తీసుకుంటా అన్నా
ఆ
తీర తెలిసిందెందంటే తిరుగు నేనే ఫోన్ చేస్కూన నేన్నే ఫోన్ పే చేసుకున్నా నా డబ్బల్ని ఆ చెప్పులకి నా దగ్గర ఫోన్పే లా నేన్ మొదట్ నుండి పెట్టుకున్నా ఫోన్పే లో ఏడు వందలు ఏమో ఉంది నా ఫోన్ పే ల అది అట్లే ఉంటే మల్ల సారి ఉపయోగపడు దంనుకున్నా ఫోన్పే చేసి నాడబ్ నా చెప్ నేనే కొనుక్కున్నా
వావ్
ఆ చె అట్లయ్ ఈ వచ్చినందుకు నాకే బొక్క పడిండ్ల హుమ్ మీరు చెప్పే పని
హుమ్
అ అది మాటర్ మీ నాన్న జోక్ చేస్కొని ఇటు పోయమ్మా అందుకే ఆడోల్తో షాపింగ్ పోకూడదు అనిపిచింది ఎన్నీ తీసుకుంటరో ఎన్ని సెలెక్ట్ చేసుకుంటరో
ఉ
హుమ్ నువ్వేం
నన్ను గాదు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు
ఏం చెప్నా చపాతి తిన్నావ్ గదా
హుమ్
చపాతిలోకి ఏం కర్రీ
ఏందో తెలియదు నాక్కూడ
తెలియకోండా తింటావా
ఆ
అమ్మో సరేసరే ఇంకేం
ఏం లేగదు
మ్మ్ హు హ్మ్ ఏం జేస్సన్నావ్
ఏ విను
ఎగ్జామ్స్ అయిపోయినాయి నాకైతే ఫుల్ బిసి వస్తుంది ఇప్పటి నుంచే చూడు ఈ వీకు ఒక లారిక్స్ కాదు ఇప్పుడు కాదు ఓవర్ ఆక్షన్ చేయద్దు
ఉమ్
మీరు ఈ వీకు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది ఓకే నా మీకు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది తర్వాత నెక్స్ట్ ప్లస్ ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ అని చూపించాలా
ఉమ్
రాయింగ్స్ అనే స్టార్టింగ్ చూపించాలా ప్లస్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ జరుగుతాయి అప్పటి నుంచి చదువాల ప్రాజెక్ట్స్ అన్ని చెయ్యాలా ప్లస్ ఇంగ సి జి పి ఏ ఇవ్వన్ని చేయాలంటే మూసుకొని క్లాసులు వినాలి క్లాస్ వినడానికి ఇంట్రస్ట్ రాలే అసలే అయిపోయింది
ఉమ్
ఉమ్ అది ప్రాబ్లమ్ మనం ఎగ్జామ్ అంటం వన్ నైట్ బ్యాటింగ్ చేసేది డౌట్ లేదు దాంట్లో
ట్ర సెమ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోనాయి లే అని
ఉమ్ చెప్పినావ్ లే
మే ఫోర్టీన్త్ వరకు
ఇంకేం లే ఎంజాయ్
ఇంటికి పోత నేను ఆ
పోదులే మే ఫోర్టీన్త్ నేను కూడా పది రోజులాగి వచ్చేస్తాను పది రోజులు కూడా అవసరం ఒక ఎనిమిది రోజులులాగా వచ్చస్తను
మే టెన్ మే టెన్ పాయింటే బాగుండు లేదు నేను ఇంట్లో ఉన్నా నన్ను ఏ
కాదు ఈ సారి వే
ఇంటర్న్షిప్ వెతుక్కుంట ఏదో ఒకటి ఖచ్చితం
నే తిప్పుకోలేదనీ నా బర్త్ డే కే రొ రోలె క్స్ వాచ్ గిఫ్ట్ ఇయొచ్చు కదా హ్మ్ పిచ్చి పిచ్చి ఐడియాలు
ఎ సొగిలేరా నీకేమైనా
ఫోన్ ఫే
నీకు ఎవరు చెప్పింది అసలు మేం రిచ్ రిచ్ చనీ సావ్ దోబ్బు డట్లే ఏ మ ఇల్ కాదు మా ఇల్లు ఏమన్నా మీ అందరికి పెద్ద మ్యాడి లా కనిపిస్తదా
హా
పక్కనున్నా అంబాని ఇల్లు హైట్ కూడా దా
ఊర్లో అందరి కంటే మీదేగ పెద్ద ఇల్లు
ఆ మూసుకో మ్మ్
కే
హ్మ్ వోదన్ జోప్
నవనీ లే
చి కాద
అవును మీ అడగడం మచ్చిపోయినా మీ ఇంటికి ఎవరెరు వచ్చినారు మీ బావ ఇంక
మ అత్త
అంతే న
హ్మ్ వాళ్ళే కద వస్తరు మా పెద్దమ్మలురే కాబట్టి మా పెద్దమ్మ కొడుకు వ చీ పోతంటడు
మీ పెద్దమ్ము కొడుకంటే జుట్టు కొంచెం సిల్కి హెయిర్ ఉంటాద
అజే గాదు
అదే అజయ్ గడే విజయ్ గడె గాని ఈ రోజు ఏమన్న బ్లూ షర్ట్ వేసుకున్నాడా స్కై బ్లూ షర్ట్ లేద్ మార్నింగ్ అట్ల పోయి ట్లద్ యాడ
ఆహా ఈరోజు రానే లేదు పండగ రోజు వచ్చినాడు అంతే
ఈరోజు ఎవర్ లేర మీ ఇంట్లో
ఎందుకు లేరు ఉన్నారు కదా మా అన్న ఉన్నాడు
మీ అన్న కాకుం ఆహా మీరు వెళ్ళిపోయినాక
నేము వెళ్ళిపోయినాకంటే మా అన్ననే ఉన్నారా
అంటే మీ బైక్ వేసుకోని మా ఇంటి ముందు ఎరు వచ్చినట్టుగా కనిపించినారు అది
అంటే మా అలాంటి బైక్ అందరికి ఉంటది మాకు ఒక్కరికి ఉండదు ఓకేనా
పేర్లు ఉంటాయా నవ్య
నో నో నో అది మ బైక్ ఎందుకు రా పించుకుంటారా
ఆహ స్కూటీ
స్కూటీ మా స్కూటీ అసలు చూసినావా నువ్వు ఏ కలర్ అని
చూసిన లే నిన్నే మీ ఇంటి ముందట పార్క్ చేసుంటీరి చూసుకుంటూ పోయిన అట్లా
దానికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మొబైల్ చార్జి
అ ఇప్పుడు వచ్చే అటువంటి కి వస్తున్నాలే గాని
ఛీ పో నేను చెప్పను ఇంగ నేనే ఏం చెప్పను ఏం ఏం లేవు ఏం ఏపియలే మా డాడీ మేము వద్దని చెప్పిన ఆ
అయితే లే
హు విని దగ్గరకి ఎందుకు వస్తారు
మా ఇంటి ముందని నుంచిపోయినారు మా ఇంటి
ఆహా మా డాడీ అసలు మీ సందులోనే రాడు ఎందుకోమరి నా కూడా తెలియదు
ఆహా మీ డా మీ డాడీ నా లెక్క లేడు కదా ఆడ బక్కోడు ఎవడో పోయిండు అది నా
కొంచెం నాకు ఒకోసారి మా డాడీని చూస్తే మీ డాడీ లాగా కనిపి పిస్తారా రా నిన్న మా డాడీనే బై స్కూటీల పోతున్నాడా బండ్ల పోతుంటే స్కూటీనో బండి నాకు సరిగ్గా గుర్తులేదు గాని ముందర మీ నాన్న మా డాడీ అట్లా పోతాంటే నేను ఏందబ్బా నితిన్ వల్ల డాడీ ఇట్లా పోతున్నాడు అనుకున్నా మల్ల మా డాడీనే కదా అని రియలైజ్ అయినా నేను
ఇద్దరు ఒకేలాగా ఉంటారు కొంచం
నిజంగా సైడ్ కొంచెం అట్లనే కానిపి చింది
ఆ
ఉ
ఊ
ఏ కటజేయ్ అయిపో ని టైం ఎక్స్ట్రా మాట్లాడితే మళ్ మ డబ్బుల్ డబ్బుల్ కరెక్ట్ టేమకి రావా బైబై